కాల్ రింగ్ హోత హె హలో హలో ఏం చేస్తున్నావ్రా
ఏం లేదు రణాం చేూస్తున్నావు
ఏం లేదు జస్ట్ ఫోన్ చూస్తున్న
ఆహ
తన్నావ
తిన్న
ఏం కర్రీ
ఎగ్ టమాటో
ఒయ్ హో
నువ్ తిన్నావ
లేదురా తినాలి ఎయి థర్టీ వరకు అట్ల తినాలి
ఊహు
మ్
చెప్పు
ఉమ్ ఇంకేంటి విశేషాలు
ఏం లేదు కొంచెం ఫీవర్ వచ్చింది
ఉహు టాబ్లెట్స్ వేసుకున్నార మరి
ఇది ఆఫ్టర్నూన్ వేసుకున్నా ఇప్పుడు నైట్ ఇవి వేసుకోవాలి జస్ట్ ఇందాకే అన్నం తిన్నా
కొంచం బాగ యూస్ చేయండి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అని
నిన్న కొంచెం ట్రావెలింగ్ చేసా
ఓహో
దాని వల్ల ఎండ దెబ్బ తాట్కి ఇగా ఫీవర్ వచ్చింది
ఉమ్ ట్రావెల్ చేసై అలానే ఉంటది జస్ట్ లేద పడుకొనలేసి సరిపోయేది కదా ఆల్మోస్ట్
ఉమ్ ఎండలు చాలా ఉన్నాయి కదా
అ ఇక్కడికి వెళ్ళా హైస్వాేడ అడి
మ్ రంగల్లో వెళ్ళా
జస్ట్ అట్ల తిరగడానిిక
షాపింగ్ చేసి వెళ్ళా ఇగ షాపిింగ్ కోసమే వెళ్ళా
ఊహు ఏంటా కశ్మీర్ బ్యాంగిల్స్ కోసమా
కశ్మీర్ బ్యాంగిల్సు బట్టలు
అ ఇంకేదో వచ్చినట్టుంది కాశ్మీర్దిి బ్యాంగిల్స్ కాకుండా సంథింగ్ ఏదో ఛ
అవె
హలో
ఆ ఆ
హలో
చెప్పురా
ఎండలు పుల్లున్నాయి.
ప్ప ఉ ఎజ రా అడ ఉమ్
ఎండ లు పులున్నాయి బయట తిరగలేం అస్సలు
ఉమ్
మద్దే ఉమ్ బయటికి కేళ్తే ఘోరంగా ఉన్నాయి.
ఆహ
అందుకోసం ఇక డిసైడ్ అయ్యా ఇక బయటికి వెళొద్దని
ఏసీలోనే ఉంటున్నా ఆల్మోస్ట్
ఇప్పుడు సమ్మర్ కి అదే బెస్ట్
అవునవును దాంట్లో నుంచి వస్తే బయటికి జస్ట్ ఫుల్గా వేడి గాలోస్తుంది ఉమ్
ఇప్పుడు ఓన్లీ కూల్ డ్రింక్స్ ఇవే కొంచెం హెల్త్ను చూసుకోవాలి
అవునవును లిక్విడ్ కి బాగా తాగా ఈసారి
మ లేకపోతే వామ్మో
ఉండలేం ఈయ్యండలకి
అకనే నేను మొత్తం ఎట్లోనో అయిపోయిన
అ ఇప్పుడు ఇది ఎండింగ్ కదా ట్వంటీ సిక్స్ ఫార్టీ డిగ్రీస్ ఎంత కొడుతుంది ఇగ
ఆ ఇంకా ఏప్రిల్ ఫుల్ ఉంటదిగ
ఆ మామూలుగాండదిగా అప్పుడు
నెక్స్ట్ మంతంత్ ఒక మ్యారేజ్ ఉంది
ఓ
వెళ్ళాలి
వ్మ్యారేజ్ అంటే ఈ ఎండాకాలంలో కష్టమే అంటే ఆ ఉబ్బ రీ తగి అ రెడి అవడం
ఉమ్
పెద్ద పెద్దా కానీ పని అంటున్నట్టు ఉంటుంది నాకు అద
నాకేమో మూడుని బట్టేతా అంటే ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది ఒకసారి సారా అయితే అస్సలు వద్దు అనిపిస్తది
ఉంహ ఏంటి మరి బయటికి కేళ్తే జస్ట్ బిర్యానీనా లేకుంటే మంది తింటారా
మండి బిర్యానీ కన్నా అందునే ఎక్కువ తింటునం
ఆహా
బిర్యానీ లైట్
నేను నాకు బిర్యానీ ఏ ఇష్టం మండి కన్నా
ఉ అంటే స్టార్టింగ్ లో బిర్యానీ ఉండేది ఇప్పుడు మండి వచ్చిన్నప్పటి నుంచి అయితే ఇగ మందినే ఇగా
ఆ స్టార్టింగ్ ఒకసారి తిన్నా నచ్చలే, నాకు అస్సలు నచ్చలే సెకండ్ టైమ్ థాట్ టైం ట్రై చేస్తే ఆ ఓకేలే తినొచ్చులే అనుకున్న బట్ ఎంత అయినా బిర్యానీ బిర్యానీ, నే
హు
ఇగా నాకు అదే ఫేవరెట్ ఇగా ఒక్సారి
అంటే అది మీరు ఎట్లా తిన్నారో తెల్వద్ నువ్ మీరు ఎక్కడ తిన్నారో తేల్వదు కానీ ఆ వరంగల్ లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి.
ఆ నేను కూడా వరంగల్లానే ట్రై చేశ్నా
హు
ఒకసారి ఇక్కడ కూడా ట్రై చేయ్యాలి ట్రైన్ మండి
చెయ్యండి
ఉ ఇంకొకటి ఇక్కడ ఒకటి ఉంది ఏంటి ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ ఉంది అక్కడ కూడా బాగుంటది అంట బిర్యానీ స్మెల్ స్మిల్ అయితే మామూలుగా రాదు
ఏ రెస్టోారెంటు
రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందా, దాంట్లో బానే ఉంది. అదే అదే మసీద్ నెహ్రూ సెంటర్ దగ్గర ఏదో బ్యాంక్ ఉంటది, గా ఎస్ బి ఐ బ్యాంక్ ఎస్ బి ఐ ఎస్ బి హెచ్ అనుకుంట అది ఎస్ బి హెచ్ బ్యాంక్ దగ్గర, ఒకటి ఉంటది ఫ్యామిలీ రెస్టారెంట్ అని అక్కడ ఓకే తినొచ్చు ఓ ఓకే ఓకే ఉంటది నవాబ్ లో వెళ్తే ఇంకా హైలైట్ ఉంటది. ఆ ఇంకా బస్ స్టాండ్ దగ్గర ఉందా మెయిన్ బస్ స్టాండ్ తొర్రూరు బస్ స్టాండ్, కాకుండా అక్కడ ఒక ఫ్యామిలీ రెస్ రెస్టారెంట ఉంటది అక్కడ ఇంకా హైలైట్ గా ఉంటది బిర్యానీ,
ఉహు
త్తేగ ఇక్కడ అంత దొరుకుతుంది, అంటే గ్రేటె ఇగా
ఉహు
ఇంకొక దగ్గర నుంచి తినాలి అని ఉంది ఎప్పుడు ఒకసారి తేవాలి తినాలి
అవునా
షవారమాస్ కూడా ట్రై చేశ బానే ఉన్నాయి.
శవర్మ బాగుంటది.
ఉ
ఎక్కడ బస్ స్టాండ్ దగ్గరది ట్రై చేసా రా లేకపోతే ఎటు సైడ్ ట్రై చేసారా ఇటు అంటే మూడుకోట్లు
కోట్ల సైడ్ అదే ట్రై చేసా
బాగుంటది టేస్టీ బయట్
ఇంకొకటి ఉంది ఏంటి దాని బాగాలేవు ఏంటంటే ఇది, పిజ్జా ఉంది కదా కార్న్ పిజ్జా అని నేను ట్రై చేయలే ట్రై చేద్దాం అనుకున్నా కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళు రివ్యూ ఇచ్చారు ఇక్కడ బాగోదు నువ్వు చెయ్యవు నువ్ డిసప్పయింట్ పాయింట్ చెస్ మాదే డబ్బులు బొక్క అనిపించినయి అని చెప్పారు
ఉహు
ఆ అదొక్కటి చెయ్యాలి అనింది కాకపోతే వాళ్ళు రివ్యూ వచ్చిన తర్వాత ఇగ మనం చేస్త బాగోదు ఆ
అవును కానీ ఒకొకసారి ఏం చేయాలంటే అవును కాని కానీ ఒకసారి ఏం చేయాలంటే వాళ్ళు చెప్పినా కూడా మనం ఒకసారి ట్రై ఎద్చేస్కున్న మనకే అర్ధమవుతాది అంటే వాళ్ళు చేసేది డిఫరెంట్ ఉంటది మన టేస్ట్ సో డిఫరెంట్ ఉంటుంది కదా
అవునవును
అందుకోసమే
నాకు ఎక్కడిగానా వెళ్తే ఆర్డర్ చేయ్యాలి అన్ని చెయాలి కాకపోతే దాంట్లో నుంచి కొంచెం కొం కొంచెం తీసుకుంటాను నేను అంత ఫుల్ అంటే నాకు పోదు కదా
ఉమ్ యాక్చువల్లీ నిన్న హెవైడినే వెళ్దాకున్న షాపింగ్ కోసం
ఆ
కానీ ఇగ టైమ్ సరిపోదు సిచ్యువేషన్స్ కూడా అంత కంఫర్టబుల్గా లేదు అన్నకోసమే యూవరన్ వెళ్ళేలా
ఉమ్ ఎక్కడికైతే ఏంది మనకి ఫస్ట్ తిరుగాడం ఇంపార్టెంట్
ఆ ఆ దానికైతే టైం కొంచెం ఎక్కువ పడుతది కదా
అవును దానికి ట్రవెలింగ్ టైమ్ ఎక్కువ బడుతది
హ్మ్మ్ అందుకోసమే
ఉహు
ట్టు ఆ వన్ అవర్దే కదా
జస్ట్ వన్ అవర్ చాలేదే ఎక్కడికి
ఉమ్
వెళ్ళాను నేను కూడా అక్కడ వరంగల్లా అవి మొత్తం టూరిజం ప్లేసెస్సే ఉంటాయి కాకపోతే ఆల్మోస్ట్ అన్ని తిరిగి నట్టునావ్ ఇది ఇదే కీలా వరంగ ఎలా వేస్ హండ్రెడ్ టెంపుల్స్యినా వెయ్యి స్తంభాల గుడి అది ఇంకొకటి వెళ్ళాలి అంటే ఒక్కటి మిగిలింది రామప్ప అది ఎక్కడ ఉంటదో అంత ఐ అయ్యే లేదు కాపోతే అదొక్కటి మిస్ అయింద అనుకుంటా ఆ సరుకిల్లా
అవునా
ఆ
నేను కూడా ఎత్తి పిళ్ళలేదు
హ్మ్మ్ మా ఫ్రెండ్స్ ఏళ్ళరు పోయినా సారీ నేను ఏళ్ల లేదు ఎప్పుడైద్దో వెళ్ళడం ఇగ
అవునా మీ ఇంట్లో మ్యాంగో చెట్టు ఉందా
ఏంటిది
మీ ఇంట్లో మ్యాంగో చెట్టు ఉందా
ఇంకోటి చిన్నది ఉంది దానికి ఏమి రావట్లేదు ఇం కాయల్సాం అంటారు కదా ఏదో కాయాల అట్లే ఏం లేవ్వు
ఉమ్
పిందలు ఉంటాయి కదా అవి ఏం లేకపోయి అది చిన్నది
అవున ఈ రోజు నేను తిన్నా ఒకటి
ఉహ్మ్ సీసన్ కదా ఇప్పుడిదే
మళ్ళీ అది అంటే అది పండు ఉన్న ఫ్రూట్ డిఫరెంట్ ఉంటది పచ్చి ఉన్న ఫ్రూట్ అది డిఫరెంట్ ఉంటది
లక్సడి
అవును అందుకోస ఇరు తిన్న
నేను వెళ్ళే రూట్ లో ఒకటి మామిడిగా చెట్టు ఉంటాది అసలు దానికి ఆకుల కన్నా పండ్లు ఎక్కువ ఉంటాయి చూస్తుంటనే డేస్ లోనే పెరిగిపోతాయి మళ్ళీ అవి
ఉహ్మ్
ఉంటద అదసలు
ఉమ్
ఉమ్
ఏ చాలా మంది ఇంట్లలో అవే ఉన్నాయి మ్యాంగోస్ చెట్లే ఉన్నాయి
కాకపోతే కోతులు ఉండదు దాని ఇమి సరే నేను మల్లిమీకు తర్వాత కాల్ చేస్తా
సరే
ఆ
బాయ్